హలో
అక్కా
హక్కా
ఉమ్ చెప్పక్క ఏం చేస్తున్నావ్
ఏం లేదు
కాల్లా ఒకటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడాలి అలాగే నేము ప్లేసు కొన్ని పర్సనల్ థింగ్స్ అంటే పర్సనల్ థింగ్స్ ఏవి మెన్షన్ చేయొద్దు అంతే
ఓకే
ఉమ్ ఏం చేస్తున్నావ్ అక్క
లేదు ఖాళీగా ఉన్న నువ్వు ఏం చేస్తున్నావ్
స్కూల్ నుంచి వెళ్ళి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఎప్పుడే లేచినా చూస్తే టాస్క్లు వచ్చినాయి
మొత్తం
మొత్తా ఆ నమత్త
రెడీ చేసుకున్నావా అంటున్నా
ఇలి ఇదు
అవునా
న ఇచ్చిన ఎప్పుడే లేసినాను
అవునా తఫ తిన్నావాన్న
మీదా తిన్న పడుకునే ముందే తిన్న అ
అవునా రాంగనే పడుకోవడం అయితు అన్న
వచ్చినా రాగానే ఫస్ట్ బిఎడ్ చే చేసుకుని కొంచెం ఉంటే తినేసి ఇక పన్నా బిఏ బిఏడ్ ఎన్న బెడ్గా
ఓహో ఓకే
ఇప్పుడు చేచ్చిన
ఆ హా
నువ్వవు ఏం చేస్తా నువ్ ఏం తిన్నావు
అన్నమే తిన్నాం అప్పుడు ఖాళీగా ఉన్న ఏం పంలిగా
నింకూరు
మాదిొచ్చేసి ఏదో ఆ కూూర అది ఏం కూర కూడా నాకు తెలిదు నువ్వేమండి ను
పొద్దున్న చిక్కుడికాయ
వా మీరు చిక్కడికాయంటే అవ్వతాను లైక్ ఇద్దరే ఉంటరు మంచిగా చిక్కుడుగాయి బెండకాయ దొండకాయ లాంటి ఎందుకు కూ చికెన్ మటన్ ఇవ కదా
లేదు చికెన్ మటన్ర
హ ఏంటిది మరి అాల స్కూల్లో
హలో స్కూల్ ఏముంది ఎగ్జామ్ ప్రిపరేషన్స్ పల వక్కు
టెన్త్ అయిపోలే ఇంకా
టెంత్ టెన్త్ లేదుగదా మాకాడ
ఆహా ప్చ్ టెన్త్ అయిపోంగానే స్టార్ట్ అయితాయి గదా చిన్నవాళ్ళకి
ఆ వీళ్ళే అబ అడిగినా ఎవరిన్న తెలుసు నా డిగ్రీది ఇప్పుడే
అరే ఇంకా అది రాలేదు కదరా ఓన్లీ ఎగ్జామ్ లాస్ట్ డేట్ అదే వచ్చింది, ఇంకా అది రాలే కదా.
ఏది లాస్ట్ డేట్ టే ఎప్పుడనచ్చింది ఎగ్జామ్ కి లాస్ట్ డేట్
ఆ ఏప్రిల్ ఆహా మన కాలేజ్ లై తే అప్పు పెట్టింది
హుమ్ అయితే నాకు ఇంకొక డౌట్ నార్మల్గా మనం లేకున్న పే చేయచ్చా వేరే వాల్ తోటి పే చేపియొచ్చా
ఆ నువ్వు లేకున్నా ఏమైతది అక్కడ నీ పేరు చెప్పి చెయ్యొచ్చు.
ఆ
అ బెటరే నువ్ ఆనుంచి అచ్చినావ్ ఎందుకు రా ఫీజ్ కి ఎవరికి ఎవరికైనా చెప్తే వాళ్ళే కడతారు అది రాసి ఫామ్ రాసి
లేకపోతది ఒకసారి నేను ఒపి
కూల లీవ్ లు
ఇదే తెలుసుకుంటే ఆయిపోతది రేపు తెలుసుకుంటా ఎల్లుండి అయితే ఫ్రీగా ఉంటాం
అంటే ఈ సెమ్ కెంతుందో చూస్త
నాది చూ ఫస్ట్ సెమ్ కి ఫస్ట్ ఫిఫ్త్ కాకోకుండ మిగతా అన్నీవి మిగతా అన్ని ఇట్లా ఒకటి రెండు మూడు మళ్ళా ఒక దాంట్లో రెండు అన్ని చిన్న చిన్నవి ఉన్నాయ్ గానీ అదే ఎక్కువయింది
హుమ్ చూ ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకొని చేస్కో ఇగా ఈ ఇయర్ తోని గొట్టేస్ కో ఇగా పీడ పోయిది ది
కాకపోతే ఇటు టైమింగ్ ఎట్లా నాకు సెట్ సెట్ కావాలి ఎగ్జామ్ ఈడ స్కూల్ అయిపోయినంకాడ ఎగ్జామ్ స్టార్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంటది
అవును
నుకంటే ఇటు శాలరీ పడంగానే వాళ్ళు అచించలట్టు ఇంటికి వెళ్ళిపోతే సెట్టు పైగా ఇప్పుడు మోడీ మళ్ళా ఆలు లేస్తే లాక్డౌన్ కరోనా టైం ఎట్లా లాక్డౌన్ వచ్చిందో అట్లా వస్తుదన్ అంటున్నాడు మళ్ళీ వారు వల్ల న్యూస్ చూల్లే
ఉహు చూడలేదు
కరోనా టైమ్ లో వైరస్ వాళ్ళు ఎట్లా లాక్డౌన్ ఇంట్లో ఉన్నారో ఇప్పుడు వరల్డ్ వార్ జరుగుతు టానే కదా
అదే మనకి ఇప్పుడు పెట్రోల్ ఘోరంగా పెట్రోల్ ఉన్న
మా సైడు మాస్ సైడు సిఎన్జి గ్యాస్ కి దగ్గర దగ్గర టు త్రీ కిలోమీటర్స్ క్యూ ఉంది ఆటోకి
అవును ఇక్కడ కూడా ఉందిరా మా సైడ్ కూడా
అ అది గ్యా అసలు కాదు కానీ ఆ ఎట్లా అన్నారు ఇ ఇగ వారు ఎక్కువయితే చేస్తారంట ఇది లైక్ అదే లాక్డౌన్ చేస్తారంట
ఓ అమ్మోయ్ ఇట్లాయితే మరి కష్టమే కదా
మళ్ళీ లాక్డౌన్ చేస్ చేసుకొని ఈఎంఐ లు
ఉ కష్టం అయితదా
ఉన్న పోలు అదే చూస్తాన్న నేను కూడా
మళ్ళీ ఇంత సడన్ గా చెప్పద్దు అసలు
ఉ ఇప్పుడు నాకు పర్ సపోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళానుకో ఇప్పుడు మే మంత్ మే మంత్లో స్కూల్ ఉంటది కాకపోతే ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మేమంతా హాలిడే తీసుకోవాలి కదా ఎందుకంటే అన్ని సబ్జెక్ట్ ఎగ్జామ్ ఒకటేసారి పెట్టడు ఓన్లీ వన్ డే హాలిడేస్ వస్తాయి మధ్యలో ఇంచు మించు నాకు ఒక ఊర్లోనే ఫిఫ్టీన్ డేస్ అయితది అనుకుంటా ఇప్పుడు ఎయిట్స్ ఎయిట్ సబ్జెక్ట్స్ అక్క ఒక రోజు తప్పించి ఒక రోజు పెడతారు మధ్యలో సండే వస్తే హాలిడేస్ వస్తే ఇక అంతే నేను హాఫ్ మంత్ ఆనే ఉండాలనుకుంటే ఇక మీలో నేను వర్క్ చేయలేను ఇక్కడ స్కూల్లో
అవును
అట్లా వేసుకున్నా కూడా ఆ మేమంత శాలరీ రూమ్ రెంట్ ప్లస్ పైన ఈఎంఐ ఎట్లా తీయాలో అది చూడాలి
ఓన్లీ నువ్వు ఈ రెండు చెపుతున్నావ్ మరి ఓన్ గా ఉంటాయి కదా
నా ఓన్ గా అంటే నేనే నాకెంత ఒక మించి పైన థౌసండ్ ఫ్యాన్ అంతే ఏం ఖర్చు ఉంటది చెప్పు ఇక్కడుంటే ఖర్చు ఉంటది ఇంటికాడ ఉంటే ఖర్చు ఉండదు కదా
అదేలే ఇంటి దగ్గర ఉంటే ఉండదు బయట ఇక్కడ ఉంటే ఉంటది
అదే ఏజ్ లో అబ్బాయి ఇంటిక్కడన్నా ఎక్కడన్నా కూడా మన సొంత ఖర్చులు అయ్యి తెలుగు ఫైవ్ సిక్స్ హండ్రెడ్
అవును పక్క
పోకపోతే
మ్ చూడాలి
రెండు ఒకటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ అయితే మంత్ ఒకటో తారీఖు ఫోర్ థౌసండ్ ఫైవ్ అట్లా కట్టాలంట
అవునా ఏం తీసుకున్నావ్
ఐ క్యువ్ అను మొబైల్
న్యూ
ఆ
వావ్ పిక్స్ మంచిగ వస్తున్నాయా
పిక్స్ ఆ పిక్స్ బాగానే వస్తుంది ఫిఫ్టీ ఏం బి ఉంది బాగానే ఉంది
అవునా
ఫిక్స్ కన్నా దాని గేమింగ్ పర్ఫార్మెన్స్ ఘోరంగా ఉంది
నాకు కావాల్సింది అదే కదా
అంటే గేమింగ్ అంటే గేమింగ్ అని స్పెసిఫిక్గా తీసుకోలేదు కాకపోతే అట్లా ఉంటే ఏమవుతుంది అంటే గేమింకి సపోర్ట్ చేస్తే దేనికైనా సపోర్ట్ చేస్తాది గా పర్ఫార్మెన్స్
అట్ల నా
ఎక్కువ రోజులు అంటే పర్ఫార్ ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుది ఎక్కువ సగం ఫోన్లు పాడయ్యే దేనికి గేమింగ్ వల్లనే ఏదో ఏదో ఒక గేమ్ ఆడతారు పాడైతది దీంట్లో ఏంటంటే మనకి ఆ ఫ్యూచర్ లేదు మళ్ళీ చార్జింగ్ వన్ ట్వంటీ వాట్స్ పంత్ ఇరవై ఐదు నిమిషాలు ఎక్కుతాంది హండ్రెడ్
ఇప్పుడు కొత్త ఫోన్ కదా తొందర ఎక్కుతుంది
లేదు దిగడం కాదు కొత్త ఫోన్ అని కాదు నాది సెవెన్ థౌసండ్ ఎంహెచ్ డేస్ అంటే నాన్ స్టాప్ వాడిననుకో ఆ ఏ నైన్ అవర్స్ వాడచ్చు నాన్ స్టాప్ ఏదైనా మూవీ చూస్తే నాన్ స్టాప్ నైన్ అవర్స్ చూడొచ్చు అది అప్పుడప్పుడు మనం నార్మల్ రెగ్యులర్ ఫోన్ యూజ్ చేసిన ఉంటడింటే టూ డేస్ వస్తదండి అ
మంచిదే
నేను కూడా అంతే అనుకున్నా కొత్త ఫోన్ లెక్క కాకపోతే లోపల అంటే నార్మల్ గా ఏ ఫోన్ అయినా తక్కువ మెజ్ అట్లే ఉండకూడదు కూడా బ్యాటరీ కెపాసిటీ చూద్దాం దానికోసం నిన్న స్పెసిఫిక్గా ఒక పౌచ్ బుక్ చేసిన దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అయింది పౌచ్ కి మళ్ళా దాంది లెన్స్ ఉన్నది వెనకాల కెమెరా పెద్
అవును దాని క్లాన్సెస్ అంత దరుకుతాయికి
ఐక్యూకి లెన్స్ కట్ బుక్ అది కూడా బుక్ చేసినా దానికి ఒక టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ అ అది కాదని నయీ ఫోటోతో భుక్ చేస్ గేమ్ కని ఒక రెండు గ్లౌస్లు బుక్ చేసినా తాండు ఓ వన్ ఫిఫ్టీ
మ్మ్
దానికోసం ఇడ హైత్ నగర్ ఎల్బీ నగర్ ఆ దిల్సుుక్ నగర్ మొత్తం తిరిగిన దాని పౌచ్లు దొరకట్లేదు ఐక్యది మొత్తం మొత్తం తిరగచ్ ఒక రోజు సండే రోజు మొత్తం ఎర్రగడ్డ మార్కెట్ కూడా తిరుగోచ్చాను
మే కూడ ఉన్నవయినా
దేనికి
పర్తిగానే అట్లా తిరిగ న అన్నయ్య వల్ల తని అట్లా వెళ్ళను ఆ ఎస్ మ్మ్
మేము కూడా ఎర్రగడ్డలోనే ఉన్నాంగా
అవునా
ఈ టైమ్ ఇల్
మధ్యానం
ఈ మధ్యానం ఏ టైమ్
వచ్చేసెయ్ అరౌండూ ఒక లెవెన్ టువల్
లెవెన్ టువల్ మేమ్ అక్కడే తిగుతన్నాం మేమున్నది కూడా లెవెన్ ట్వెల్ అక్కడే ఉన్నాం
అవునా దరిద్ర
అక్కడే ఉన్నావ్ ఐయ్యా లెవన్ టువల్ అక్కడే ఉన్నా ఏ టైంకి రిటన్ అయ్యారు
ఏల్ అంతా టూ అనుకో
టూ మేమ్ కూడా అదే టైం కయినాం
అవునా
ఊమ్ టూకే నేం కరెక్టుగ రిటను
దర్శనం కాలేదు అవునా ఏ ఏ ఏడ్నుంచి ఆహా అటుకెళ్ళా ఎందుకు బైక్ తీస్కొపోలె
బైక్ ఎల్పి నగర్ నే పెట్నమ్
ఆ
ఎల్బ నగర్ లో పెట్టి అట్నించలట్ ఇ
సూపర్
సరే నువ్ కాల్ చెయ్ నా నంబర్ పెడతా
ఉమ్ సరే చాలా ఇంత ఊహు నువ్ నెంబర్ పెట్టుచ్చస్ట్
కరెక్టా